ఆ ఎలా ఉన్నారూ
బాగున్నాం నువ్వు ఎలా ఉన్నావు
బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఏం లేదు
ఆ ఇంకే ఉన్నారా కాలేజ్ అంతా అయిపోయింది కాలేజ్ అంత అయిపోయిందా
ఆ కాలేజ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూస్ కి సో అదే లేదు లేదు మీ మిమ్మల్ని అడుగుదాము సలహాలని మీకు ఫోన్ చేశాను
నేను ఇంకా స్టడీ
అంటే మీరే మీకేమన్నా తెలుసేమో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూస్ కి అని
మాదేం చెప్పలేదు వన్ ఫార్వడ్ స్ట్రెయిట్ ఫార్వడ్ ఉందండి భయపడదు అంతే ఏం అడిగిన ఒక నా ఇన్స్పిరేషన్ తీసుకోందంటే నాకే తెలియదు
అంతే
ఏం లేదు ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకోండి ఇగ మీకు ఏమి వచ్చో అది రెజ్యమ్ లో అంటే
అంతే అంటారా నేను అదే అనుకున్నా ఒక పదైదు రోజులు నీట్గా ఒక ఒక పదైదు రోజులు కూర్చొని నీట్ గా ఆప్టిట్యూడ్ నేర్చుకో కోని దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ నీట్ గా ప్రోగ్రామింగ్ ఏదో బాగా ఇప్పుడు డిమాండ్ లో ఉండే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎవ్రీ డే నేర్చుకుంటా ఉంటె సో ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది కాబట్టి
వచ్చేస్తాన్న ఓకేఓ అన్ని నేర్చుకోవాలనేది మళ్ళ వాళ్ళ కూడా ప్రతి టాపిక్ బేసిక్ మీకు తెలుసా ఓకే ఈ ద ఈ కోర్సు ను అంటే నువ్వు తీసుకునే కోర్సులో ఇవన్నీ ఉన్నాయా లేదా
ఓకే
మళ్ళ ఏదన్న అన్సర్ చేస్తుంది ఆన్సర్ చేయకపోయినా పర్లేదు అట్లీస్ట్ అది రిలేటెడ్ అర్థమయ్యేలా చెప్పిన
మ్ హు
హార్డ్ వర్క్ ఎంత చేసినా కుడా తక్కువ అంతే ఉంటది హార్డ్ వర్క్ మనం చేద్దాం లక్కనే పైన
లక్ ఉండాలి కమ్యూనికేషన్ ఉండాలి కదా నాకు ముందే
క అట్లా పర్లే నేర్చుకుంటూ నేర్చుకోొస్తా రోజు అద్ధం ముందు ప్రాక్టీస్ చేయండి అయిపోతది
స్టేజ్ ఫిర్ ఎక్కువ నాకు అంటే
ఆ అ సేమ్ నాకు కూడా నాకు ఓనుకే కాళ్లు చేతులు షివర్ అయిపోతాయి
నాకు నీను ఫుల్ ఆ దాని గురించి కాన్ఫిడెంట్ గా ఉంటే నాకేమంత భయం వేసేదు కానీ నా నేనే అర్ధం ప్రీ ిపేర్ అయి ఇంగ ద్ మళ్ళ డౌట్ఫుల్ డౌట్ఫుల్
డౌట్ఫుల్గా ఉంటే అదే ప్రిపేర్ అయితే కాన్ఫిడెంట్ ఉంటుంది కాన్నా ఎంత ప్రిపేర్ అయి స్టేజ్ ఫియర్ అనేది ఉంటది అంత జనాల ముందు బట్ అది బయట పారీ మ్ ఏదో అండి బట్ ప్రయత్నించండి హార్డ్ వర్క్ చేయండి ఇప్పుడుండే కాంపిటీషన్ కి అమ్మో చాలా కష్టం
ఆవును అవునవును మమ్మీ చైతు కి వీడియో కాల్ చేయ
ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు
అవునవును నా తమ్ముడు కాల్ చేస్తున్నాడు వాడు
ఆ ఓకే ఓ
సో అదే మా అమ్మకి చెప్ప చేసి మాట్లాడు తమ్మునితోని
సర్ కాదు ఆ ఏ లాంగ్వేజ్ తీసుకున్నాడు
మీము ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఇంటర్న్షిప్ చేస్తున్నా అబ్రాడ్ లో నెక్స్ట్ ఎమ్ కి సిక్స్ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి సో నేను నెక్స్ట్ సేమ్ ఫ్రీ ఉంటాను
అవును నెక్స్ట్
మ్ ఏదో పని ముందు ఏదో పని మీద ఉన్నట్టున్నారు మ్ ఏం చేస్తుంది వాక్ కింగ్ చేస్తున్నారా
ఆ మీతో వాకింగ్ చేస్తూ మాట్లాడుతున్నా
ఓకే అదే ఏదో సౌండ్ వినిపిస్తుంటే
ఆ అదే గాలి సౌండ్ అన్ని వినిపిస్తుంది
మ్ మాకి నెక్స్ట్ సెమ్ ఉండేది ఫోర్టీన్ క్రెడిట్స్
మ్ సిక్స్ క్రెడిట్స్ మ్యాప్ అయితే ఇక మీకు బెటర్ అయిద్ది
ఆల్రెడీ నైన్ ఆల్రెడీ నైన్ క్రెడిట్స్ మ్యాప్ అయ్యాయి
ఓ ఇంకేమ్ చెప్పండి ఇంక
ఇంకా సిక్స్ అంటే ఒక క్రెడిట్ ఎక్స్ట్రా వస్తాంది
ఆ సం ముందుకు పెట్టుకోండి అంతే కదా
అదే చూడాలి
మ్ బట్ డాడీ మంచి పని చేశారు నేను ట్రై చేస్తాను ఇదే దారింకా ఉంది కాబట్టి
హమ్మ్
హ నేను ట్రై చేస్తా ఏమన్నా అయితే కుదిరితే బెటరే మ్మ్
ఇంకా మీకు ఏ ఏలాంగ్ మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయి
లాంగ్వేజెస్ ఏం రావు ఆ కాన్సెప్ట్ తెలిసినట్టే ఉంటది నేర్చుకున్నప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అయిపో లోపల మర్చిపోతాం కాసేపు
అదేమో కరెక్టే ఆ వీళ్లు కాలేజ్ వాళ్ళు ఎలా ఉండాలంటే ఫస్ట్ సెమ్ నుంచి కి
లాంగ్వేజ్ ఏదో చేస్ ఇప్పుడు చూడు ఇంటర్వ్యూ లో ఏ లాంగ్వేజ్ అడిగితే అది అది నేర్పిస్తే చాలు కదా అన్నీ ఏమి అవసరం లేదు మిగతా అన్ని బేసిక్స్ మీరు నేర్చుకోండి అమ్మా అంటే చాలు కదా
అది కావాలంటే మనం బయట నేర్చుకోవచ్చు బేసిక్స్
ఇప్పుడు మనకి జావా ఫైతాన్ సి సి బేసిక్ కాబట్టి సి జాబ్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఉండదు ఒక లాంగ్వేజన్నా అదీ లేదు మళ దీంట్లో వెంటికీ ఒకే టీచర్ ఉంటరు
హ్ మీకు అలా అంటారు మాకైతే ఒకే సెమ్ లో అన్ని లాంగ్వేజెస్ పెడతారు కావాలంటే
ఆ అది ఉంది ఎస్ క్యూ్యూ ఎల్ నెస్కోకా ఇంకో తేడా అంటే మిడిల్ లో వేరే లాంగ్వేజెస్ ఎస్ క్యూ ఎల్ డేటా బేస్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ కేడి మళ్ళ అన్ని డబ్బు ఎవడన్నా పెడతార అసలట్లా
అయినా ఇప్పుడు చాలా మార్కెట్ చాలా డిమాండ్ లో ఉంది బీటెక్ వాళ్ళకంతా ఇప్పుడు జాబ్స్ అంటే చాలా కష్టం మ్ మీకు నెట్వర్క్ వస్తుందా
చెయ్యాలి చేస్తాం కూడా ఆ
ఏం లేదు ఏం లేదు వాయిస్ మీద
ఆ కొంచెం నెట్వర్క్ ఇష్యూ వస్తుంది బయట ఉన్నాను కదా
ఆ ఓకే ఓకే
అదే చెప్పాలి ఇంకా గడిసిపోతుందండి కాలేజ్ ఉంటే రోజు పోవడం రావడం తినడం ఏదో జరుగుతుంది అంతే ఇంకా స్పెషల్ గా అంటే ఏమి లేదు
అదే రొటీన్ లైఫ్ అంతే
అంతే అదే రుటీన్ లో అదే సాగిపోతుంది అంతే
ఉ
ఆ మీరు అట్లీస్ట్ ఇంటర్న్షిప్స్ బయటనే తిరుతారు ఇంకా కాలేజ్ లోనే పోతానన్నమాట మది నాకు కొంచెం పోల్డిపిస్తూ ఉందంత
పేరుకే ఏం నేర్చుకు నేర్చుకుంటే ఓకే నాకు ఉపయోగం వస్తుంది
అ కానీ అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ అన్నా చేస్తున్నాడు కదా తెలుస్తుంది వేరే వాళ్ళతో మాట్లాడతారు అట్లీస్ట్ మీకుండ ఫియర్న్నా తగ్తది కదా వెళ్తూ ఉంటే నేర్చుకున్నదేనాండి మనుషులతో మాట్లాడినప్పు ఫియర్ తగ్గుతుంది ఒకరితో ఎలా మాట్లాడతారు వాళ్ళు ఎట్ స్టేట్స్ కంట్రీస్ క వెళ్తన్నా మనుషుల ఎ మతారు కల్చర్ ఇది అదొ ఒకటిే క అదు వేర ఇంపార్ ంటే కదా అన్ని అన్ని చూసే ఇస్తారు కదా వాళ్ళు కూడా
ఆ అది నిజమే బెనిఫిట్స్ చూసుకుంటే పర్లేదు
పదిలేదు చాలు వెళ్ళండి దాని రిజల్ట్స్ మళ్ళా చూసుకుందాం అంతే ఏముంది
హ
మళ్ళా చూసుకుంటా ఇప్పు హ బిగ గా వెళ్ళాలి సెవెన్ థర్టీకి పెడతారు సెవెన్ ర్టీకి వెళ్ళాలి క్కసపతారు అప్పుడు వెళ ఇంకా దానికి ఇంక ఇంటికి వెళ్తూ ఉన్న దావులు
హ
వెళ్తే ఇంక అమ్మ చేసి పెట్టింటది కొంచెం ఏమ వర్క్ ఉంటే చేసి బట్ నాట్ మేనేజ్ చేసే కాదు ఇప్పుడు నా మా ఇంటి వరకుయితే మేనేజ్ చే ై పెద్ద పెద్ద అందరికి చేయాలంటే చెయలే కొంతమంది పర్టికులర్ గా ఉ
వాళ్ళ కోసం వాళ్ళు వండుకోవడం వచ్చేది కూడా ఎక్కువే
ఆ అద బట్ ఇన్ చెయ్య కాలెడు ఆ నేను ఒక అంటే ఇంట్లో వాళ్ళకి చేయగలను ఇప్పుడు పర్టికులర్ గా నాకు ఇ కారంమ తుప్పున లేదు మా ఇంట్లో ఎంత చేసినా పర్లేదమో ఇప్పుడు పోయింది కదా ఇష్టం నేర్చుకో అంటే న ట్రై చేస్తా తిట్టినారనుకో దాన్ని ఇంక వంట చేసే గురువు నేనైతే
నేను అందుకే ఇంకా ఇప్పుడే నేర్చుకోలేదు ఎప్పుడు నేర్చుకోవాలో తెలిదు
పని తెలుసుా అండి పెళ్ పెళ్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్ పెళ్ైన కూడా వంట వచ్చిందంటే అదనే చెప్పాల అదే పెెట్టర్ వంటీంటకియిపో రాదనంటే అట్లీస్ట్ హెల్ప్ చేసి నేర్పించుకున్న దానికి ఒకన్ టూ ఇయర్స్ అయిపోదు కదా అంతలోపు మనం ఏదోచ్చ అక్కడ అడ్జస్ట్ అయిపోతాం అక్కడ అవంతా సరిపోద్ది అట్లా ఉండాలి అ మీ తున్నారా లేదా ఇంకా వెళ్ళాలా
లేద్ తినాలి నా ఇప్పుడే తినాలి ఇంకొక టూ మినిట్స్ మేబీ అయిపోతుంది తిని రెస్ట్ తీసుకోవాలి మార్నింగ్ నుండి ఫుల్ హైక్టిక్ వాక్ ఉంంది
గయ్యో డ్రెస్ తీసుకోండి మరి అది మెయిన్ ఇంపార్టెంట్ లేకుంటే మళ్ళ నెక్స్ట్ రోజు వర్క్ చేయడానికి
ఆ ఇదే క్యారి ఫార్వర్డ్ కాగూడదు కదా నెక్స్ట్ రోజు కూడా
నెస్ వచ్చుక్క మళ్ళీ అది ఎట్లుందంటే ఆస్ ఆ రోజంతా మూడి చెడిగిపోద్ది ఊనికి ఫ్రెష్ గా అన్న వెళదా బెడ్ బాగుంటది కదా
అందుకే కాస్త రిలీఫ్ కోసం మీక్ కాల్ చేసా
చేయండి పర్లేదు నెక్స్ట్ టైమ్ అనేది మేము ఫ్రీగానే ఉంటాం ఎందుకంటే మా కాలేజ్ అది టయి మట్లా మేము ఫ్రీనే ఉంటాం పర్లేద్ మీ మైండ్ ఫ్రెష్ కయినా సరిపోదు
మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఇంటర్వ్యూస్కి
అదే చెయ్యాలి ఇంక మీరు చెప్పారు కదా స్పార్ట్ చేస్త
అ
సరే నేను ఇంటికి వచ్చాను
అ ఆ బాయ్